వచ్చిందా దా రివ్యూ అందిుకి ఫోన్ చేసిన కదా రేడింగ్ వచ్చిందా.
ఇంత ముందు నేను వంశీతో ఆశాతో మాట్లాడుతా ఉన్నా. దానికి దానికి వచ్చింది అనుకున్నా నేను దానికి రాలా
శశిగడ్టు మడుగుతుంది కదా ఇప్పుడు ఏమైంద్ చెప్పానా మాకు ఇద్దరికి ఇంకా మీ ఇద్దరం ఫోన్ చేసుకొని రాల అన్నమాట అందుకని మేమేం ఫోన్ చేసుకుంటే మాకు రేటింగ్ లో ఫోన్ ఫోన్ మాట్లాడామ్లే ఫోన్ చేస్తాం కట్ చేస్తాం మాకు వస్తంది రెడ్
ఇప్పుడు కట్ చెయ్య నాకు రేటింగ్ వస్తాదా చూద్దాం
ఇప్పుడు ఒక అయిపోయి చూద్దాం అంటా ఉండా ఇంకోకటి అయిపోని చూద్దాం ఒకలా డబ్బులు పడుతాయని తెలిసిందనుకో కూర్చొని వాంచుకుందాం ఫోన్ల మీద ఫో న్ ఆ లే సరింక చెప్పినానుటి కు లాకరికి డబ్బులు చేసుకుంటాది ఒక ఐదు నిమిషాల్లో వచ్చేసాయి పదివేలు హ్మ్ మన ఉదయిపోద నాక్ అయిపేంది ఓటిది
ఉహ్
కిట్ షీట్ గిట్టుబాట్ ఓస్తుందా
ఒకరికి ఎన్ని కాల్స్ చేసుకోవచ్చు వంశీ
ఒకటి నాలుగనుకుంటా
అవునా
హ్మ్ నొక్కిననా
ఐదు అనుకున్న ఐదున్ని ఉంది కదా చదివిన్ దాంట్లో
చాలా రిఫ్రెష్ చేయి ఐదు అని ఉన్నాయా హలో రోషిని
దేమో చదివిందట్ల నాక్ ఐ నే క్కడో ఐ దని చదివినట్టు గుర్తుంది
చదవలేదు వాడే చదివింది
ఐదుగాదా అడుగు శే శిని
ఎన్ని కాల్స్ మనిషికి ఐదా అర్ నాలుగా నాలుగంటున్నాడు ఇడు
వ చూద్దాం లే
హ్మ్ ఎందు ఎందుకని అంటే వాడు చేసిండు కదా వాడికి వచ్చింది చూసి మనం చేద్దాం నేనుండి
చూసి చేద్దాము మనం వాళ్ళకి చేసిన తర్వాత ఎవరికి నష్టం నష్టపోతావ అంత నేను అందుకే వద్దురా వద్దురా అన్నాడు అది చూద్దామన్న సరే ఏమవుతునా మళ్ళ మీరు బెనిఫిట్ అయితారు కదా మళ్ళా ఊ సరేగాని కూడా గేమ్ ఆడదామా
ఏం గేమ్
నేను ఒక నంబర్ చెప్తా నువ్ ఒక నంబర్ అనుకో ఆ నెంబర్ కనిపెట్టు అలా వన్ టూ నైన్టీ నైన్ అర్థం కాలా ఇప్పుడు ఒకరి నేను లెవెన్ అనుకుంటా నువ్వు వన్ టు నైన్టి నైన్ చెప్తా చూడు ఒక ఫస్ట్ రూల్స్ చెప్తా చూడు ఎట్రా అంటే ఇప్పుడు నువ్వు నైన్టీ న అనుకుంటావు నైన్ హండ్రెడ్ నేను ఒక సిక్స్టీ అనుకోంట నేను ఫార్టీ నుప్పుడు ను నైన్టీ నైన్ కదా నేను ఎయి చెప్పనుకో హైయర్ అని చెప్పాల ఒక నెబర్ ఫిఫ్టీ అనుకో న సిక్స్టీ చెప్పి లోయర్ అనుకోవాల
రివర్స్ ఆ
ఇప్పుడు నీ నెంబరు ఉఫ్
అర్థమైందా నాకు అర్థమైందిలే
హైదరా లోయెరా చెప్పాల కనిపెట్ట లాస్ట్ కి ఫస్ట్ ఇయర్ కనిపడితే వాళ్ళు విన్నరు అనుకో నెంబర్ అనుకోరు
ఉ ఓకే
నేను అనుకున్నా
ఇప్పుడు నేను కనిపెట్టేనా నీదా
ఊ నీకో చాన్స్ నాకో ఛాన్స్ హ ఆ తొండా
ట్వంటట్
హలో హయ్యర్ ట్వంటీ ఆ ఫస్ట్ నువ్ నెక్స్ట్ నెక్స్ట్ నేను ట్రై చేస్తా అట్ట కదా
ఆ సరే అర్ధమైంది అర్ధమైందింకా నువు ట్రై చెయ్
ఫిఫ్టీ చెప్పు ఫిఫ్టీ లోయరా
నోయరు
ఆ సరే సరే నువ్ చెప్పు
సిక్స్టీన్
సిక్స్టీ లోయర్ థర్టీ
ఓకే లోయర్
నువ్వు చెప్పు
పార్టీ
అయ్య అది ఒక్కడే రా ట్వంటీ
లోయర్
సరే నువ్వు చెప్పు ఫార్టీ హైరు
ఏయ్ ఎప్పుడు చెప్పావు ఫార్టీన్ అయ్యరని
ఇది ముందు
హైరన్ నువ్వు ఫిఫ్టీ చె లోయర్ చెప్పవో
ఫార్టీీ అంట హైర్ అంది చెప్ప
సర్లే ఫార్టీ ఫైవ్
లోయర్ ఆ ట్వంట ఫటీ హైర్ పడిపో క లో అంతేకదా ట్వంటీ కి లోయర్ ఆహ్ ఆ చెప్పు
ఫోర్తి త్రి
కరెక్ట్
హ నిన్నేయ్ గెల్చా గెల్చా నిన్నేయ్ గెల్చా నిన్నేయ్ గెల్చా
ఆ ఈ మరిగేవాల్వ
ఆ
అనుకో నెంబర్ అనుకో
అనుకున్నా
ఆ నేను అనుకున్న
అమ్
చెప్పు
సిక్స్టీ
లోయర్ థర్టీ
హయ్యర్
ఆ చెబ్బు
నేనేం చెప్తా గుర్తుకులేదు ఆగు ఓకే ఓకే నా గుర్తుందలే అదే గుర్ తుందిలే ఫిఫ్టీ
పోయత్ నీను కూడా ఫిఫ్టీ ఏ
ఫైరు
ఆ చెప్పు
థర్టీ
హయర్ ఆ సెవెంటీ
ఎస్
కరతా ఆ అది అది ఉగిసియ అంట
ఏదలే
ఆ క అదేడుదమా ఇంకేమన్నా ఆడదామా
ఇస్టైల్ గురించి చెప్పు వంశీ నాకు తెలిదా
ఏవి ఏ
ఇది సేల్ గురించి
ఎన్ని కాసదితుంద
లేదు నాకు నిజంగా తెలీదు అందుకే తెలుసుకుందామని
తాదా చెప్పింది కదా
లేదు లేదు ప్రజెంట్ పస్ట్ చదువుతున్న కదా నాకు నాలెడ్జి పెంచుకుందామని జనరల్ నాలెడ్జ్ హిస్టరీ హిస్టరీ నేర్చుకుందామని వంశీ
ఆ ఆశది పంటప
ఆ చెప్పు ఇతే ఆశాకతే హజ్రేల్ చెప్ప
ఆ ఉన్ని ఇద గేమ్ ఆడతానా
ఊ
అ అగలేసంగ్
పడుకోని ఏదో టిప్పుని చేసుకుంట
నన్న మ ఇంతటి చెప్పల ఇన్ని ఏం చేస్తాం నాకు నేను అడిగా ఏదో చేస్తాను నాకులా చెప్పను కప్పలా
నీనా
ఆ ఎవరో బమంటట్ చేస్త
నాకెట్ల తెలుస్తది వంశీ
అక్కనే ఉంట కదా ఇంటంట ఎవరితో మాట్లాడతానావ్
నాక అంత స్కోప్ ఇస్తదని నువ్వు అనుకున్నావా
హ ఏడుపులు అపిండ్ల పోయింటేనే
హుమ్ నేను తిరుగుతాన ఇయర్ ఫోన్స్ పెట్టుకొని
ఆహా ఇంకా
ఇంకేం లేదు నువ్వే అడగాలి నీకా రైట్ వుంది నేన్ ఆడిగినా అనుకో
ఏమిగ పొర జూమిందంటే మార్నింగ్ వచ్చినాం అడిగింది రా మాట్లాడుకుందాం రా అనేసి ది మాట్లాడుద్ది అది సెట్ అవదండి ఎదేదో మాటడుది సరే అని వదిలేసిన మళ్ళ మధ్యానంకి మళ్ళా లేదు బాగుందం కలిసుందాం అని చెప్పింది మళ్ళా సాయంత్రానికి విడిపోదం అనింది సరలే వదిలేసిన ఈ యాప్ అని చెప్పలే న డీటెయిల్ గా చెప్పక గమునున్న నార్మల్గా ఉన్నప్పుడు ఏమ్ మాట్లాడింది అనేసి నాక్ అదే అనిపించిది ఓహో ఈ ఈ రెండు మూడు గంటలో ఎవరో మోటివేట్ చేస్తారు అమ్మాయిని అని గమ్మునయిపోయిన
అంతా మన మంచికే
లే అని గమ్మునయిన ఇంకా ఏ ఏం చెప్పాల ఇజ్రాయిల్ గురించి ఇరాన్ గురించి
నీకేం తెలుసది చెప్పు నాకు
నాకేం తెలీదు ఉరుకనే
అసలు ఎవరు వార్ స్టార్ట్ చేసిండేది
ఎవ్ ఇజ్రాయెల్ స్టార్ట్ చేసింది
ఇజ్రైలా ఇజ్రైల్కి ఇరన్ డిఫరెన్స్ ఏంటి
ఇజ్రాయెల్ ఇరాన్ రోండు వేరే వేరే కంట్రీ పాకిస్తాన్ ఇండియా ఎట్ట అట్ట
అంటే మన ఇండియాలో హిందూస్ పాకిస్తాన్ లో ముస్లిమ్స్ ఉంటారు కా అట్లా డిఫరెన్షిఏషన్ ఏమైనా ఉందా
అలా ఏమ్ లేదూ అంతా ముస్లిం కంట్రీసే
ఉ
ఇజ్రాయల్ ఇరాన్ అనేది ఒక చిన్న కంట్రీ ఎలా ఇప్పుడు మన ఒక ఆంధ్రప్రదేశ్ ఎలానో ఇజ్రాయిల్ అ కంట్రీ అనమాట ఇజ్రాయల్ ఇరాన్ ఇరాన్ వాడు ఏం చేస్తారంటే న్యూక్లియర్ పవర్ లేదు వాడి కాడ అంటే న్యూక్లియర్ పవర్ అంటే న్యూక్లి బల్బులు ఏమ్ లేవు వాల దగ్గర
ఎవరి దగ్గర ఇరాన్ దగ్గరా
ఇరాన్ దగ్గరా లేవ్
హుమ్
వాడేం చేసాడు న్యూక్లియర్ పవర్ ప్లాన్ న్యూక్లియర్ ని స్టార్ట్ చేద్దామని వాడు అదీ ప్లాన్ పెట్టినాడు